ఆ హలో
బాగున్నారా
ఆ బాగున్నాంమండి మీరు ఎలా ఉన్నారు
మడి తిన్నారా
తిన్నామండి మీరు తిన్నర
మేం తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఈ రోజు పొలంలోకి కూలళ వచ్చినరూ వాళ్ళకి అన్నం చేయాలి ఇంకా అన్నం అయ్యింది ఇంకా పప్పు చేయాలి మీరు మీరేం చేస్తున్నారు
మేము మాకి ఇంకా ఇప్పుడు పొలాలందుకు ఇప్పుడు దూరంగా కాబట్టి ఏమంతా ఏం పనిలేదండి ఇప్పుడు ప్రస్తుతానికి
అంటే పొలాలు మీకు దూరంగా ఉంటాయ చనా అంటే మీ ఊరికి కాని అలాగా
అయి ఆ అంటే ఇంటి దగ్గర నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు అట్లా ఉంటది
ఆ ఏమేమి పంటలు పెడుతుంటారు మీరు
మొక్కజొన్న అయిపోయింది
ఆ
ఆ తర్వాత గోధుమ వేసినాం శనగ వసాం
ఆ అంటే మొక్కజొన్న ఎలా అంటే డ్రిప్పు సిస్టమా లే పోతే మామూలుగా బోదుల్లాగదుకి
బోదుల్లాగా తోలి అంటే జానడు జానర్ జానర్ బెత్తుతో గింజ పెట్టుకుంటూ వెళ్తారు ఆ ఒక నగు నెలలు పండండి బాగా కాపాడుకోవాలి పందులకు అంతా చుట్టూ చీరలు పాత చీరలు అట్లా కట్టుకొని అట్లా కాపాడుకోవాల్సి వస్తుది పందులు ఎందుకు ఫుల్గా వస్తూ ఉంటాయి
అంటే పందులు ఉన్నాయాండి పందులు వస్తుంటాయా
ఆ పందులు వస్తే ఆటోమేటిక్ గా పంట అంతా తినేసి పళపోతాయిండి స్టార్టింగ్ ఏమనిపిది కాగాని కొంచెం కంకి వచ్చి ఇప్పుడు మ మనం బయట తింటాం కదా స్వీట్ కాన్ కొంచెం మెత్త మెత్తగా పాల పాలగా ఆ టై లో భార ఇక మత్ మొత్తం పందులు వచ్చేసి కొట్టుకొని తినేసి వెళ్ళిపోతా ఉంటాయి
అంటే పంట అంతా నాశనం చేసేస్తారువి నాశన నం చేస్తాయి అయితే అవి
నాశనం చేసేస్తాయి అందువల్ల మనం లేదా మనకి అందుబాటులో ఉండే సోలార్ గాని సోలార్ సిస్టమ్ గాని
అవునవును అంటే సోలార్ అంటే ఎలా ఎలాగా ఎప్ ఎలా అంటే వాడతారు దాన్ని అవునవును కరెంటే అంటే ఎట్లా వాడతారు అవి పందులు రాకుండా చేయాలంటే
డే అంతా చార్జింగ్ ఎక్ క్కుతది కదా నైట్ ఇంగ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతది జస్ట్ దానికి నైట్ టైమ్స్ ఎక్కువ కదా పందులు అదే రాతిర్లు ఎక్కువ కాబట్టి తిరిగేది పందులూ తోట్లలో ఇప్పుడు నైట్ బాగ కొంచెం మబ్బు ఇంకా సిక్స్ అయిన తర్వాత నుంచి జస్ట్ ఏం తగిల్నా ఇప్పుడు జస్ట్ మన మన చర్మం తగిలినా కూడా దానికి కరెంట్ షాక్ కొట్టేస్తాది
ఆ అంటే ఇది చాలా ఎఫెక్ట్ అవుతుందా, చనిపోత్
హ్మ్ ఎఫెక్ట్ ఏం కాద్ చనిపోవు ఇప్పుడు మనకి ఏమన్నా చీమ కుడితే, చునుక్ మన ఎట్లా అన్న
ఆ అలాగా అవి దాంన్లకి భయం ఉండడం. కోసం అక్కడ ఏమైనా అవి తోట్లకి రావాలి అనుకున్నప్పుడు ఆ తీగ తగిల్తే దానికి షాక్ కొంచెం కొట్టినట్టయ్ భయపడి ఎనిక్ క్కి పోతాయని దాన్ని యూ
కరెంట్ షాక్ లాగా మనం ఏదైనా మనకి మనం తెలియకోకుండా ఎవరైన్నా సడన్ గా మన గెట్ గెట్టిగ్ కొట్టేస్తర్త సాక్ దగల్తాడో దాన్లక్ కళా షాక్ కొట్టిందనుకో ఇగా చుట్టుపక్కల ఉండేదాన్ల కోసం రావు అనమాట దూరంగా వెళ్ళిపోతై. ఒకవేళ సొరరే ఆ కరెంట్ దే లేకోకుంటే మనకి ఏవైనా చీరలు తెచ్చుకొని ఇంట్లో చీరలు లేదా ఇంక ఇవన్నీ కాకపోతే ఇక్కడ ఇప్పుడు టౌన్లలో అలా దొరుకుతాయి
అవున్నావునులే ఆ చీరలు పాత చీరలు పది రూపాయలు ఇరవై రూపాయలు అలాగా
అట్లా అమ్ముతారు అట్లా మనకి ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు తీసుకు కొచ్చుకొని ఒకచ్చీద టూ పీస్ అంటే టూ భాగాల్లాగా రెండు భాగాల్లాగా చేసుకొని మధ్యల కట్ చేసుకొని కుట్టుకొని చుట్టూ మనకీ ఏన్ న్నీ ఎన్ని ఎకరాలు ఉంటే అన్నీ ఎకరాలలో పంటను వేసుకోవచ్చు
అంటే కట్టెలు పాతేసీ దాంట్ల చుట్టు కారం చుడతారా తోట చుట్టు కారం
చుట్టుకారం తోట చుట్టుకారం కొడతరు మరీ ఇంకేంటి మొక్కజొన్నలు వచ్చినంక పైన పీచంతా ఒడిచిపోయి వస్తది కదా కంకీ పైన చిలుకలు ఒకవేళ కరెంటు కరెంటు తీగలందుకు మన తోటల మీదే ఉన్నాయను కో
ఆ అవునవును ఆ ఆ ఆ
ఆ తీగల్ పైన చిలకలు ఎక్కువ ఐతయి కదా
అవునులే చిలకలన్నీ అవి మొక్కల్ అంటే అవి ఇవీ కంకీ ఉంటది గదా ఆ కంకీ మొత్ తో మొత్తం చిలక అంటే కొట్టేస్తుందా దాన్నీ
ఆ ఒక మనం మనిషి మనిషీ ఎట్ల తీస్తడు కంకి దాన్ని బొచ్చు చానా ఉంటది గదా
అవునవున్
ఆ రకంలో తీసుకొని తిన్ టే డే టైమ్ నైట్ టైమ్స్ ఉండవు గదా రా రాతిర్ లో
ఆ ఆ
తలా చేస్
అంటే మీరు ఇప్ ప్పుడు పందులకి ఇలాగ సోలార్ సిస్టము ఇలా చీరలు అంటున్నారు గదా అంటే పక్షులకి అలా ఏమైనా అంటే ఇలాగా సౌండ్ వచ్చేలాగా అలా ఏమైనా తోట్లల్లో అక్కడక్కడ కడితే అవి సౌండ్ వస్తుంటే బై
దానికీ ఒక ఒ క దానికి ఒక ఇది ఉంది ఏదంటే మనం బయట తింటాం గదా గోపీ కవర్లు సిల్వర్ పేపర్ లో వస్తాయి గా కవర్సు మధ్య ఆ చుట్ ట్టూ మన ఫోల్స్ ఉంటాయి గదా మన చుట్టూ మన తోర చుట్ ట్టూ ఆ ఫోల్స్ కి అంతా దారం చుట్ దారంతో ఆ కవర్లు కట్టేసుకుంటే సౌండ్స్ వస్తాయి అవి కొంచం ఎట్లైనా శబ్దం చేస్తాంటె అది కవరు గాలికి అటూ ఇటూ దానికి మించీ గోస్ సౌండ్ కూడా వస్తా ఉం అది బాగా ఏదో లైటింగ్ లాగా ఒకా
అవునవునవును అది కొంచెం లైటింగ్ లాగా ఉంటుందం టే మనుషులున్నారు అన్నట్టు అవి రావడానికి కొంచెం భయపడతాయి
ఆ అదీ అదేవస్థది నద్ అది ఉండడంతో చాలా రేరు ఒకవేళ ఇప్పుడు తెలియని వాళ్ళు కట్టుకోకున్నారనుకో పంట అంతా ఇది చేసేస్తాయి అవేమో
ఇంకా ఏమేమేం పంటలు ఎస్తుంటారు మీ సైడ్
మేము గోదుమ కూడా వేసాం గోదుమ వేసాం శనగ బుడ్డలు తీసాం శనగలు
ఆ అంటే ఇది ఇప్పుడు మొక్కజొన్న ఎలాగ అమ్ముతారు మీరు
మొక్కజొన్న క్వింటాల ప్రకారంగా మామూలుగా కంకులన్నీ పీకీ ఆ కంకులన్నీ ఒక చో కుప్ప వేసుకొని ఆ తర్వాత ఈ మాదే ఓన్ మిషన్ ఉంది ఆ మిషన్ తో కంకులన్నీ ఆడించుకొని మనకి గింజలు వస్తాయి అన్నమాట
అవును
మొక్కజన్ పాప్కార్న్ మన చేసుకున్న గింజలొస్తే ఆ గింజలు కనీసం అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ అన్నా బాగా ఆరబెట్టేసెయెల్ల ఒక్క నాలుగు రోజులైనా ఎండబెట్టుకొని ఆ ఎండ ఎండబెట్టుకున్నంక తర్వాత క్వింటాల్ ప్రకారంగా కి త రెండు వేలు నాలుగు వేలు దూరంగా ఇప్పుడు చనా రేరుగా ఇప్పుడు మీ మీ సైడేస్తారా ఈ మొక్కజొన్న
ఆ మా సైడు మొక్కజొన్న తక్కువే గాని అరటి పంట చి ఆ చినా చెన్ చినా చెట్లు ఇంకా వేరుశనగా ఇ ఇలాంటివి వేస్తా ఉంటాము
ఇప్పుడు మీ సైడు మొక్కజొన్న తక్కువ గదా మీ సైడు వాళ్ళు ఎవరన్నా ఏస్ స్తారంటో అక్కడ వాళ్ళకి ఆ కింటా నాలుగు వేలు లేదా ఆరు వేలన్నా తీసుకుంటారు ఇప్పుడు మా సైడ్ ఇప్పుడు ఎక్కువ ఏసే కొద్దీ కింటా నాలు రెండు వేలు డిమాండ్ తగ్గుతది.
కాబట్టి ఆ కిండర్ తగ్గిపోతుంది.
పత్తి కూడా పెడతారు మీ సైడ్ పత్తి పెట్టారేమో మా సైడ్ జస్ట్ కింటా ఆ మహా అంటే ఒక ఎంతో ఆరు వేలు ఏడు వేలు జె పది వేలు అనుకుందాం. అదే మీసైడ్ వేయక పో తే మీకై మీ సైడ్ వా
మా సైడ్ డు అంటే పత్తి తక్కువే కొంచెం పత్తి ఏయడం తక్కువే మా సైడు ఆ ఇవే వేరుషెనగగా అంటే ఇంకా షనగలు ఇలా ఇలాంటి పంటలేక్కువ వేసుంటారు
దాన్లకి డిమాండెక్కువుంటది డబ్బులు గూడా ఎక్కువుంటయ్ ఇప్పుడు మీ సైడ్ పత్తి ఏసారనుకో మీకట్లీస్టు పదహైదు కింత పదఐదు వేలమ్మ అమ్మయ్ అమ్మొచ్చు ఇరవై వేలైనా అమ్మొచ్చు
ఓ అంత రేటు గూడా బోతాయా అండి పదఐదు వేలు ఇరవై వేలు అలా గూడ పో
తక్కువ అవి తక్కువ్వేసే చోట ఎక్కువ పోతది ఎక్కువ ఏచే చోట తక్కువ పోతాది
అవున్లే అవున్లే ఆ
మా సైడు చస్ శనగలు గూడా వేస్తారు మా సైరు శనగలు ఎట్లాంటే ఇప్పుడు గవర్నమెంట్ కేస్కుంటే ఫైవ్ థౌజండన్నా బడతది లేదా గవర్నమెంట్ కాకుండా ఇప్పుడు వ్యాపార వేపారస్తులుంటారు గ దా ఊ వాళ్లకేసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడు ఫోర్ థౌజండు అట్లా వేస్కుంటారు అదే మనమింకా కొద్ది రోల్లు వెయిట్చేసి కొంచెము కొద్ది రోజ్లున్న తర్వ
అవున్లే అంటే మనము ఇంట్లోనే దాన్లని మూటల్లా లాగా అంటే నిల్వ నింపుకోని ఎప్పుడైతే రేటు బాగొస్తుందో అప్పుడు అమ్మితే బాగా రేటూ బోతాయని అలాగ రేట్ లేనప్పుడు అమ్మరా
అమ్మరు అంటే ఈ రేట్లేనప్పుడు మన ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ యాడ్ కేస్ తదు యాడ్ కేస్కుంటే మనకీ డబ్బులు పేమెంట్ పడిపోతది ఇక మనముంకా అంటే మనం సంచిగ్గూడా మనం పే చేయాలా మనం ఇన్ని కింటాలు ఓ సంథింగ్ ఇప్పుడు ప్ర ప్రస్తానికి మావొక ఇరవై కింటాలనుకో ఎక్ ఎక్ కరా పైన పజ్జెంది కింటాల్లే వెయ్యాల ఆ పజ్జెంది కింటాలకి కనీసం నువ్వు రెండు వేలు లేదా ఐదు వందలన్నా పే చేయ్యాల గవర్నమెంట్ లో
ఆహా అంటే మీరు, ఓ అంటే మీరు సొంతంగా తీస్కోన్ పోతారా అవమ్మడానికి లేకపోతే ఎవరైనా వ్యాపారస్తులు గవర్నమెంట్ వాళ్ళు అలా ఎవరైనా వచ్చి తీస్కొని పో
లేదు యాడ్ అని మనకి క్కడ దగ్గర్లో ఉండే మీకు ఎక్కడ జిల్లాలు లే
అంటే ఇప్పుడు మామూలుగా ఆ అంటే ఇప్పుడు మామూల్గా ఏవైనా చినాకాయలు మండి అలా అంటారు గదా అలాగ ఒక సంత మార్కెట్ లాగా ఆ అలాగ మార్కెట్ లాగా ఉంటుంది ఆ
ఆవి యాడ్ కేస్తరు ఆ యాడ్లు మీరు ఎంత గావాలంటే ఇప్పుడు మనం బయటెత్తేసే ఇప్పుడు మామూలుగా వ్యాపారస్తులైతే నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయిలు అది తక్కువ గదా గవర్నమెంట్ ఐతే ఐదు వేల ఆ ఐదు వందలు అట్లా వేస్తారు దీనికి దానికి ఎంత బెనిఫిట్టు మనకాదాయం చూస్కొన్ని టే వెయ్యి రూపాయలదాయినా ఆదాయమే కదా
అవును అవును అంటే గవర్నమెంట్ మీర్ పంట వచ్చిన తర్వాతే తీసుకుంటారా లేకపోతే ఎలాగా
పంట వచ్చిన తర్వాత మన ఇంటికి చేరినంకనే ఏవైనా గాని గింజలు మన ఇంటికి చేరినంకనే.
అవ్నా ఓకే అంటే మీకు ముందే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేస్తారా? మీరు పంట వేయడానికి ఇప్పుడు అవి మొక్కజొన్నలు కావాలి కదా. అలాగా గౌ వర్నమెంట్ ఏమైనా సబ్సిడీ కింద అలాగ ఏమైనా ఇస్తారా
సబ్సిడీ ఏ ఇస్తారు ఎందుకు ఈయరు శనగలు ఇస్తన్నారు మాకు మా సైడ్ ఎక్కువ శనగలు ఆ తర్వాత స సన్ఫ్లవర్సు
అవును మాకు అంటే సన్ఫ్లవర్స్ ఇవి కదా
ము ఆ కుసాలు కుసాలు ముకా ఆ తర్వాత పెద్ద కందులు
ఆ
కొన్ని కొన్ని సర్పేశారుబాగులు
అంటే అవి కొంచెం బయట రేటు తో పోలిస్తే వాళ్ళు తక్కువ రేటుకే ఇస్తారు కదా
తక్కువ రేటు అందులో మనకి మంచి విత్తనాలు వస్తాయి బయట అవి డూప్లికేట్ అయినా ఉండొచ్చు లేదంటే ఒరిజినల్ తక్కువ ఉండొచ్చు ఎట్లయినా ఉండొచ్చు కానీ గవర్నమెంట్ ఒరిజినల్ కదా
సరే అండి
సరే అండి అయితే
అ